హాయ్ అండి చెప్పండి ఏం చేస్తున్నారు
చదువుకుంటున్నానండి
అవునా
మీరేం చేస్తున్నారు
మేమా ఇప్పుడే జ్యూస్ తాగాం అనమాట సమ్మర్ కదా సో సమ్మర్ కదా సో జ్యూస్ తాగ అవకాడో తాగమండి
అవకాడ హెల్తి ఫుడ్ ఏ నండి
అవునవును
ఉమ్ వితౌట్ షుగర్ తాగలండి
ఉమ్ వితౌట్ షుగర్ మరీ తాగలేము గానీ కొంచెం షుగర్ అయినా తాగుతాం నేను
ఉమ్ ఇంకా ఇంకా అక్కడ క్లైమేట్ ఎలా ఉండండి
క్లైమేట్ అది బానే ఉంది ఇందాకే రోడ్డు పైన యాక్సిడెంట్ అయిందండి
అవునా ఏమైంది
ఆ ఒక బైక్ వాడు వెళ్తుంటే కార్ వాళ్ళు అసలు చూడరు కదా కార్ వాళ్ళు గుద్దేశాడు ఆ అక్కడక్కడ స్పాట్ డెడ్ అయిపోయారు
ఆ
అసలు స్లోగా కూడా రారు అసలు
ప్రెజెంట్ వార్ ఎఫెక్ట్ కూడా ఉన్నట్టుంది కదా
వర్ ఎఫెక్ట్ కాదు పెట్రోల్ లేదు అయినా సరే ఈ ఒకటి అసలు స్లోగా అసలు పోనే పోరు అసలు ఎంత ఫాస్ట్
ప్రెసెంట్ ట్రాఫిక్ కూడా అలానే ఉంది అవునా
అవును ఈ పై పెేట్ పెట్రోల్ ఇది అయిపోతే ఇంకేం చేతారో మరి ఉన్న ఉగాది ముందు హోలీ చేసుకున్నారా అండి
చేసుకున్నామండి కలర్స్ అన్ని తెచ్చుకొని మంచిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశాను
అవునా వాటర్ కలర్స్ అవి చేస్
హ్మ్ వాటర్ కలర్స్ నేచురల్ గానే ఆర్గానిక్ గానే తెచ్చుకొని చేసుకున్నాం అనమాట
అవునా మేమేమో ఆ చేసుకున్నామండి మేము కూడా కాకపోతే అంత కలర్స్ అవి వేసుకోలేదు పై పైన వాటర్ లో వేసేసు కున్నాం డైరెక్ట్ కలర్స్ అయితే స్కిన్ కి ఎఫె
హ్మ్ ఆర్గానిక్ కలర్స్ ఏం కాదండి బీట్రూట్ కలరో లీఫ్య్ వెజిటబుల్స్ తో చేసుకుంటే
హ్మ్ అవునండి హ్మ్ ఇంకా మీకు కారు బైక్ కల వచ్చు
కార్ డ్రైవింగ్ రాదండి బైక్ స్కూటీ అట్లా వచ్చు అనమాట
అవునా
అది కూడా రీసెంట్ గానే నేర్చుకున్నాన్
అవునా
హ్మ్ అంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతది కదా సో
అవునండి స్లోగా డ్రైవ్ చేస్తే ఆ స్లోగా డ్రైవ్ చేస్తే బెట్ రెండు
హ్మ్ స్లో గానే డ్రైవ్ చేస్తాను అమ్మాయిలం కదా పైగా
ఆ ఇంకేంటి మీ ఊర్లో ఏమైనా కంపెనీల కోసం వాటిల కోసం చెప్పండి
హ్మ్ మా ఊర్లో స్టీల్ ప్లాంట్ అనే ఒక కంపెనీ ఉందండి మంచిగా అందరికి చాలా వర్క్ ఉండేది ఇది వరకు కానీ ఇప్పుడు తీసేసారు అనమాట కొంచెం ప్రాఫిట్ అనేది ఆగిపోవడం వల్ల హ్మ్ ఐరన్ ఐరన్ తయారు అయితండి
అవునా ఆ విన్నాను స్టీల్ ప్లాంట్ అన్నది
ప్రెజెంట్ ఆప్ ప్పసారు మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అసలు అవ్వదా కూడా తెలీయదున్నమాట జంటికి
ఉ స్టీల్ ప్లాంట్ ఆఫీసరా
స్టీల్ ప్లాంట్ ఆఫీసర్న్ అంటే ప్రాఫిట్ సరిగాల ఇక ఆఫీసరి
అవునా కాని చాలా మంది ఈ ఉద్యోగాలు ఇచ్చి ఇది చేస్త చరుకుదు
హ
ఆ ఇంకా మా ఊర్లో అయితే ఒక కంపెనీ ఉందండి గోల్డ్ స్టార్ అని
హమ్
ఆ అక్కడ కూడా బానే ఉ అందులో బొగ్గు అవి తీసుకొచ్చి కరెంటు అవి తయారు చేస్తారండి ఇందులో కూడా మెటల్ తయారవుద్ది
ఓకే దానివల్ కూడా పొల్యూషన్ వస్తుంది అనుకుంటా కదా
ఆ బా వస్తుంది కాని అందులో చేస పని చేసే వాళ్ళకి మా చిత్రం చాలా కష్టంగా ఉంటది
అవునవును
వేడి మొత్తం ఉ ఇంకా నెక్స్ట్ శ్రీరామ్ నవమ వస్తుంది కదీ
అవును శ్రీరావును అవు వస్తుందండి
అందుకే కొంచెం కొంచెం వర్షాలు పడుతున్నట్టు కూడా ఉన్నాయి కదా
ఆ అవునండి కొంచెం క్లైమేట్ కూడా దానికి తగ్గట్టుగానే మారుతుంది ప్రజెంట్ కి కొంచెం ఎడ్లు కూడా పర్వాలేదు అనమాట
ఆ మీ ఊర్లో గుళ్ళో చేస్త చేస్తర్ కదా
ఆ చాలా బాగా చేస్ చేస్తరండీ ఊర్లో
అవునూ మా మా ఊర్లో కూడా బాగా చేస్తారండి ఇంకా మొత్తం ఆ ఏమంటరు ఊరు మొత్తం మొత్తం కూడా తిరుగుతారు శ్రీరాముని పట్టుకొని పల్లకులోకి పెట్టి ఆ ఊరి అవునూ అలా ఆ లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం ఉ అది చేస్తారు
ఉ అవునండి మా ఊళ్ళ కూడా బా చేస్తారు ఇంకా చుట్టాలని నుగుడ పిలుస్త
అవునడి బాగు టదశల అసలు ఆ రోజు కళ్యాణం అయితే చూడడాానికి
కూడా అందులో కూర్చుంటే మంచిగా మనకు కూడా బాగుంటది అనమాట
ఉ పెళ్ళికనీ వాళ్ళకి కి అక్కడ ప్రసాదం ఇస్త స్తారు ఆ ప్రసాదం తీసుకుంటే కూడా పెళ్ళ అవుతుది అనే ఒక నమ్మకం కూడా ఉంది మా ఊర్లో అయితే
లు గూడ
అవును కొత్తగా పెళ్ళ నళ్ళు కూడా కూర్చొని పూజ చేస్తారు
ఉ ఇంకా వినాయక చవితి అది కూడా చేస్తారా మీ ఊరిలో
ఆ వినాయక్ చవితి అయితే ఇప్పట్లో అయితే మొత్తం ఒకటే విగ్రహం పెట్టు పూజించ వాళ్లు ఇప్పుడు మీరు పెట్టుకుంటే మేము పెట్టుకోమా న్నటు పక్క పక్క ఇట్ల వల్లే పెట్టుకుంటున్నారు ఆ ఫోట పోటీ అనటు అది పండగల చపించట్లేదు నువ్వెంత నువ్వు ఇది చేస్తే నేను ఇంకా నీకన్నా బెటర్ చేస్తాను అన్నా ట్టు చేస్తున్నారు
ఉ ప్రెజెంట్ అలానే ఉంది కెస్ట్ వాళ్ళ ఎంత గ్రేట్గా చేస్తున్నామనేసి
ప్లస్ అవిక కెమికల్స్ తో తయారు చేస్తున్నారు అవి వాటర్ లో ఏసేస్తుంది ఆ వాటర్ మొత్తం పల్యూ టయిప్పోతున్నాయి అసలా
అవునండి ప్రజెంట్ కాలనే ఉంది కానీ రానుని రోజుల్లో కూడా ఉ అప్పటి రోజుల్లో మట్టి విగ్రహం నేచర్ ఇవన్నీ కూడా మంచిగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు కదా అంతా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కూడాయూస్ చేస్త చేసేవారు కానీ ఇప్పుడు అట్లా కాదు మొత్తం అంతా
ఆ ఆ మట్ అయితేనే వాటర్ లో కలిసి మట్టి కిందక వెళ్ళిపోయి నీట్ గా ఉంటాయి ఇప్పుడు దానివల్ల వాటర్ మొత్తం మొత్తం పొల్యూట్ అయిపోయి అందులో యని మస్కా ఏమైనా దిగిన తాగినా కూడా వాటికి కూడా కొంచ ఎఫెక్ట్ అయితన్నయి
ఉ అవునండి ప్రజెంట్ అంటే ఇంకా అంటే
ఇంకా అంటే ఎన్ని రోజులు ఉంచుతారు మీ దగ్గర విగ్రహాన్ని
తొమ్మిది రోజులు పదకొండు రోజులు
ఆ మాదగ్గరకు క అడి అంటే త్రీ డేస్ కూడా ఉంచు
అంటే వీలు బట్టి వీలు బట్టి అ
లేదంట నైన్ డేస్
ఉ మంచిగాన్న తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు పూజ్చేసి ప్రోగ్రాం గుడా పెడతారన్నమాట. మంచిగా అన్నదానం లాస్ట్ రోజు అన్నదానం చేసి అది కూడా పెడ రన్నమాట.
హ్ మాక్ కూడా అంతే అండి కాకపోతే ఇక్కడ నాటకలు కూడా వేస్తారండి మా ఊర్లో అప్పట్లో పాతకాలంలో బుర్ కథ ఉంటయి. కదా ఉ అవి కూడా వేస్తారు. అవి ఎప్పుడంటే దాని తర్వాత దేవి నవరాత్రులప్పుడు వేస్తారు. మ్ లేదండి మాక్ అలవాట్లేదు. పెద్దోళ్ళు చూస్తారు. దేవి నవరాత్రులు కూడా చాలా బావుంటది. అసలు హ్మ్ దేవి నవరాత్రుల్లో
రోజుకొక అమ్మవారి వేషాలు గూడ వేస్తారు కదా
ఉ రోజుకొక అమ్మవారు వేషాలేసి కుంకుమ్ పూజా అవన్నీ మనతో చేయిస్తారు బాగుం
మంచోడే వేస్తా రైట్
అవున ఎన్ డేస్ ఉంచి మళ్ళీ టెన్త్ డే ఊరేగింపు ఉండి బావుంటది అమ్మవారిని కూడా చూడ్డానికి అసలు భయమేస్ ఇది
ఉ కొంచం గంభీరంగా ఉంటారు కదా సో అలంకరణ ఇవన్నీ దానివల్ల మనకి ఇంకా దే దీపారాధన ఇవన్నీ గూడా చేస్
ఆ అవన్నీ కూడా ఉంటాయి కదా
మ్ మంచిగా ప్రసాదాలు చేసి అందరికి పంచు
అవునండి బావుంటది వినాయక చవితి వెళ్ళిన వెంటనే దేవి నవరాత్ లు స్టార్ట్ అవడం
ఉ అవును అంటే ఓ
కానీ వినాయక చవితి ఆప్పుడు వర్షాలు అవి పడతాయి కదా అప్పుడే కొంచం ఇబ్బందయితది
ఉ అవును అండి కొంచం మరి ఇంకా అప్పట్ ఇక పంటలు చేతికి రావడం గాని
కానీ అంత ఆ దేవుడు కూడా కాపాడతాడు అసలు వర్షాలు కూడా అంతలాగా మరీ నాశనమై పోయేటట్టు పాడవ్ లైట్గా పడి మళ్ళీ ఆగిపోతాయి
అవును
మీ ఊర్లో దేవి నవరాత్రిలు ఎలా చేసు
మా ఊ మా ఊర్లో కూడా సేమ్ తొమ్మిది రోజులు బలవేషాలు అవి వేసి మంచిగా పూజలు అవి చేస్తే రోజుకి అమ్మవారి వేషాలు అవి వేస్త త్తారు అనమాట
ఊ ఎక్కువ పెళ్ళికానీ అమ్మాయిలు వెళ్తా తరు
హు కుంకుమ పూజకాయితే అవును
ఉ
మంచిగా మంతనే పూ మంతనే పూ చేపిస్తారు మంచిగా ఉంటు
అవునండి
ఉ
ఇంకేంటండి
ఉ చెప్పాలండి
ఆ విగ్రహాలు దేవితల విగ్రహాలు కూడా అసలు కెమికల్స్ తనే తీసుకొస్త
ఆ అవును అంటే మామూలుగా ఇంట్లో కొనేమంటే మట్టికు చేసిన కొంట న్నారు కాని ఇవయితే మంతరం ఆర్గానిక్ చేయట్లేదు ఇవి కూడా అంతా కెమికల్స్ తోనే చేస్తున్నారు అనమాట ఓకే దాని వాల్ళు చాలా పొల్యూషన్ కూడాకు
ఉమ్ సరే అండి ఉంటాను